నేన్ చేస్తే ఎత్తవేంది
ఎప్పుడు చేసినావో చేస్తే ఎత్
ఏం నేన్ ఇందాక చేస్తే బిజీ అని వచ్చింది
అవునా నందు చేసింది
నందు నా మరి నేను చేసింది కనపడి ఉంటది కదా పైన
రాలా ప్రతిసారి వచ్చిద్ది నాకిసారి రాలా
హ్మ్మ్ అవునా ఏంది రిటర్న్ కాల్ చేయలేదా అనుకుంటున్నా నే
ఇం నాకు రాకపోయాలకు నేను మళ్ళీ అనామిక స్టోరీస్ పెట్టుకున్న
ఆ ఏందేంది
నేను మళ్ళీ అనామిక స్టోరీస్ పెట్టుకొని వింటుండే
ఓరి నాయనా ఏడున్నావ్ ఇంకా ఆడే ఉన్నవా
చాలా ఉన్నాయి నేను విననవి
కాదు రూమ్ లోకి పోలా
దోమలు కరుస్తున్నాయి బాగా
అదే రూమ్ లో లేకుండా ఆడే ఉండవేమో అని
రూమ్ లోనే వింటన్న
ఉమ్
ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం
అంతేగా ఇందాక ఏది టాపిక్ ఇందాక ఏదో చెప్తున్నావు
ఎక్కడ ఆపేశాము
ఏమో గుర్తు పెట్టుకో ఇది అన్నా
కంటిన్యూ చేద్దాము అన్నా
హ్మ్మ్
సరేలే వేరే టాపిక్ మాట్లాడతా కానీ ఇంటికెప్పుడు
ఇంటికే ఆ నువ్వు
నేను ముందే
మీ పండగ ఒకట
మూడు మూడు ఐదు
మూడు ఐదా
గుడ్ ఫ్రైడే మూడు ఈస్టర్ ఐ
రెండూ చేసుకుంటారా
రెండు చేసుకుంటారా చనిపోయిన రోజు ఈస్ గుడ్ ఫ్రైడే తిరిగి లేసిన రోజు ఈస్టరు థర్డ్ డే
ఆహా రెండు చేస్కుంటూరు అయితే అవునులే రెండు చేస్కోన్లే ఇంకా ఆ
కొత్త బట్టలు వేసుకునేది ఈస్టర్ కి
అవునా... అవ్వా
అంత సీన్ లేదు మళ్ళా మండే వచ్చేస్తా
పండగేప్పుడు
ఒరే ఒరే త్రీ ఫైవ్ అని చెప్పా
డేట్స్ కాదు వారం అదే రోజు
ఫ్రై ఇంకా అయి మారావు ఎవ్రీ ఇయర్ ఫ్రైడే సండేనే
ఆ హా
అయి ఎట్టా మారతాయ్ గుడ్ ఫ్రైడే లోనే ఉంది కదా ఫ్రైడే
అట్నే ఉందిగా
ఊ మరి నువ్వు అడగడం గూడా బలే వింతగా అడుగుతున్నావే
ఊ హు ఏమో లేవే నాకు పిచ్చి పడుతుంది వేయలేకనే
ఫస్ట్ చాలా పెద్దది నీదు
అవును ఫస్ట్ తరగట్లా తరగలేక నేను తరుగుతున్నాయనా
ఏడో ఎనిమిదో ఉన్నాయి
ఆ.. ఏంది అంత పెద్దది చెప్పింది
మేము అల్ల అది ఇంట్రొడక్షన్ అనుకున్నాం కాదంట ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అంటా
కట్ చేసి రాస్తే తిట్టద్ది
అవి టెస్ట్లు ఎట్ట కట్ చేస్తావ్
అదే అదే
తర్వాత మళ్ళీ థర్డ్ ది పెద్దది
మ్
మ్ శికాకాయ్
ఈ రాయినే సరిపోతది ఆ రాయినే సరిపోతది
అవును మనకు మిడ్ అంట కదా
మ్ మండే నుంచి అంటుంది కదా
కొంతమంది ఇంటికెళ్ళినా ఇగా వాళ్ళు ఉన్నారు కదా
వస్తారు లే అందరూ
అదే సిలబస్ కూడా అవలే ఏం పెడతారు సరేలే ఇప్పుడు పెట్టడమే మంచిది సిలబస్ అవ్వలేదు కాబట్టి వాళ్లే క్వశ్చన్ పేపర్
అసలు ఈడ ఏం అవలేదు కాబట్టి
ఓహో అదే చదువుకొని దాంట్లోనే చెప్తావా
కొంచమే కదా చెప్పింది ఇంక మీకెందుకు తీ అంటది ఇచ్చేవాళ్ళు ఇస్తారులే అందరు ఇస్తారు కళ్యాణి మేడం తప్ప
పోయింది క్లాస్ కి వచ్చిద్దో రాదే
రాకపోతే నష్టం లేదు
అదే అనుకుంటున్న
ప్రశాంతత అందరికి
మ్.. ఆ రేపు త్రస్డే కదా
అవును
తింటావా
తినద్దా
తినాలి తింటా తింట
ఏదో ఒకటి తిందాం లే
నేను పొంగల్ తప్ప అన్ని తింటా
అవును పొంగల్ అసలు తిన బుద్దిగాదు
అది ఏందో అసలు తిన్నాలి అన్న తిన్నలేను క్యాబేజ్ ఒకటి ఇంట్లో అందరు బాగుంటది తిను మంచిది మంచిది అంటున్నాను అస్సలు తిన్నలేను అది
ఎందుకు నీకు నచ్చదు
ఇప్పుడు రెసిడెన్షియల్ లో ఉన్నా కదా అప్పటి నుంచి నచ్చదు
అవునా బానే ఉంటది ఇంట్లో కూడా బాగా చేస్తాం కదా
క్లాస్ నుంచి నచ్చదు ఇంట్లోతిన్ననీ ఆడదిన్నదది
ఇంకా విరక్తి వచ్చేసిం ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క విరక్తి వచ్చింది కదా మరి నీ కోసం అసలు ఇంట్లో చేయరు దానివల్ల
చేసుకుంటారు మా అమ్మ అక్క నాన్న కోసం నా కోసం మళ్ళీ వేరే కూర చేస్తారు
మీ నాన్న కూడ తన్నాడా
ప్పుడు కాంప్రైజ్ అయి తింటాడు నేను అసల అవ్వను
హ్మ్
ఉహు
అది చేసిన రోజు ఏంది ఇది చేసిందంటవ అవునా
లెమన్ రైస్ కల్పిస్తారు లేదా టమాటా రైస్ అలాంటివి కల్పిస్తా
ఆహా
ఉహూ మన్ది మహా మహారాణి యోగం
ఆ
ఇంటికాడ మహారాణి యోగం పానీపూరి బండి వస్తే చేతులు నా డబ్బులు నా చేతిలో ఉంటే తినమని
ఊర్లోకి పానీ పూరి బండి వస్తదా
మా ఇంటి దగ్గర వచ్చిది
అదే వచ్చిద్దా అదేంది మీ
అదంతే బండి కాడికి పో బండి కాడికి పోతాం సప్ప సప్ప ఎంతకు కావాలో అంత తినేస్తా
ఉహు
ఇంకొక పిల్ల ఉంటది మా అత్త కూతురు మా మామ కూతురు
హ్మ్
బండి రాడం నాక్కడికి వచ్చద్ది డబ్బులు తీసుకొని
అవునా
ఉమ్ ఇద్దరం కలిసిన తిన్నేస్తాం ఆ అంటే టె ఒక్కరు అయితే గబ గబ ఏస్తుంటరు ఇద్దరికయితే ఒకరికేసి ఇంకొకరికి అట్టా అని ఆ తింటామిద్దరం
ఇద్దరిఇష్టం కాబట్టి ఇద్దరు తింటారా
ఆ పిల్ల అన్ని తినలేక నాక ఏస్తుంటది ఆ పిల్ల ప్లేట్లు ఒకటి రెండు మరి డబల్ ద నాకు డబుల్ ధమాకా
నీక్ ఇష్టమ బాగా
ఫుల్ కానీ ముప్పై కంటే ఎక్కువ తినలేను ముప్పై రూపాయల కంటే
హ్మ్
అదందరూ తెలుసు మా ఇంట్లో వాళ్ళకి
హ్మ్
కానీ వంద రూపాయలకైనా తిను డబ్బులు ఇస్తామంటారు
అవునా ఆ అందుకనేే ఎవరు తినలేరులే కొంతమంది ఏమే కొంతమంది ఇష్టమ ఉన్నోళ్లు భలే తింటారు ఎన్ని రూపాయలకైనా
పానీ పూరి దహీ పూరి కట్లెట్ మిక్చర్ మొత్తం తింటడంట అన్ని రకాలు మా అన్న
మీ అన్నా బాగ చేస్తారా
హైదరాబాద్ లో
ఆహా ఆహా ఊర్లోకి వచ్చిద్దన్నావు కదా బాగా చేస్తారా అంట ఉ
అదే నేనయితే ఏందమ్మ నీ కెపాసిటీ ఇదేనా నేనైతే ఊర్లో నేనైతే బండి కాడికి పోతే వంద రూపాయలు అవ్వందే రాను అంటడు ఇంతే న ముప్పై రూపాయల కేనా నువ్వు తినేది అంటాడు నాకేమూలకి సరిపోదు అది నిజంగా హ్ ఇంక అది తింటే అన్నం తినను ఆ రోజు
అదే అదే
నేనైతే నాకే మూలకు రావయి అంటడు అ
ఇంకేం
ఎన్ని పేజీలయినయి
ఎన్ని పేజీలు ఒక్క పేజీ నే ఇప్పటి వరకు నేను రాసింది ఆ పక్క ఈ పక్కా అంటుజుడు అది ఒక్కటే నిల్చంబట్టు ఒక పేజీ అన్నట్టు పేజీనే రాసిన
అ అమ్మ టు సైడ్స్ రాయద్దనింది టూ సైడ్స్ రాయద్దనింది
పెద్దది కదా
పెద్దదయినా అసలు టూ సైడ్స్ ఏందుకు రాసారు అనింది
ఆ
ఫస్ట్ రాపిచ్చేటప్పుడు హాఫె రాపిచ్చింది అందరు టూ సైడ్స్ రాశారు నెక్స్ట్ హాఫ్ కంటిన్యూ ఓన్లీ రైట్ సైడ్ దే రాయండి ఇది ఎక్స్పరిమెంట్ ఇంట్రడక్షన్ కాదని చెప్పింది
అవునా ఈ సభిహా అంత టూ సైడ్స్ రాసేసరికి నేను టూ సైడ్స్ రాస్తున్నా
ఫస్ట్ లొ మేము కూడ ఒక రెండు మూడు పేపర్లు అట్టే రాసినం తర్వాత మళ్ళీ తిప్పిన ఓన్లీ రైట్ సైడే రాసిన నువ్వెంత అయినా రాయిని ల్యాభైయిపోయేవరకు నువ్ రాసి కింద కరెక్షన్ చేర్చుకోవాలి ఆమె తోటి అంతే
ఉహ
అది ఒక పేజీ గాని రెండు పేజీలు గానీ
అ అ ఇష్ట కొతు
ఏం సంగతులు మేయి ఏంది మే ఉ ఉ అని మూలుగుతునవు ఏంది మే
ఏం మాట్ల ఏం చేస్తున్నా మూలగకుండా ఇది నాకు ఆలోచించలే సచ్చిపోతున్న మీదిరాయలకా శృతి
నేనేం మెన్షన్
హ్మ్ హ్మ్ రయాలా పోతున్న శృతి
మన ఇద్దరం మాట్లాడుకుంటే టైం తెలియట్లేదు లే పది నిమిషాలు అయిపోయింది పెట్టేసేయ్ ఆ
అంజిలి అయిపోయింది ఈ అంజలి మెలుతో మెలకువ ఉన్నటే లేదు నువ్వు అంతలే పనీరు చేసేసినవా
ఇంకా ఐదు ఉన్నాయ్
అవునా సరే